హలో బన్నావ అక్క ఉమ్ బాగున ఏం చేస్తునావ్
ఏం చేయలేదు ఖాళీగానే ఉన్నా
ఉమ్ తిన్నావా మరి
ఆ తిన్నను
ఉమ్ ఇంకా
ఏం లేదు నువ్వే చెప్పాల ఏమో
ఏం చేస్తన్నారు మరి
ఏం చేయాలే కాలిగనే కూర్చునా
మొహరం పీర్ల పండుగ వెళ్ళలేదా మీరు.
పోలేదు పోలేదు
ఎమీ మీకు అక్కడ చేయరా?
మ్ చేయరు పండగ మాకి
తిన్నారా మీరు?
ఆ తిన్నాను అక్కా
ఏం చేసినావు వంట.
పులగన్నం చెట్ని
మ్ హు
మీరు
మేము అదే చేసినాం.
మరి ఇప్పుడుకి ఆఫ్టర్నూన్కి ఆఫ్టర్నూన్ కి ఆఫ్టర్నూన్ కి
హలో
ఇప్పుడు మధ్యాహ్నానికి అక్క అంట
వంట చేయాలి
హ్మ్ ఆ అక్కా
ఏడంటన్నా
ఆహు
మ్ వినిపించలేదా మహేశ్
వాయిస్ మీది కొంచెం స్లోగా వస్తుంది.
అవునా
ఆ
ఇంకేంటి
చెప్పాలక్క
ఏంలేదు.
ఎక్కడికి వెళ్ళలేదా మరి
ఎక్కడికి పోలేదు.
మ్ మీరేం చేయ్యాలి మధ్యాహ్నానికి వంట.
చెయ్యలక్కా ఇప్పుడు
ఏం చేస్తున్నారు?
ఇంకా ఏమనుకోలేదు చేయాలి.
అవునా
మ్
ఇంకేమ్మ
మీరేం చేస్తున్నారు మరి.
ఏం చేయలే ఊరికి వస్తాను కూర్చున్నా ఇంటి దగ్గర
మ్
మ్
మరి బావున్నరా అందరు
మ్ బావున్నా
మ్మ్ ఏమి ఇప్పుడు పండగ లేద పండగ ఏమి లేదు కదక్క మరి
పండగ ఏం లేదు ఊరికే ఇచ్చినాను పాస్ ఇట్లికి వచ్చి ఇంటికి వచ్చిన మ్
ఆ
మమ్మి
ఉమ్ ఎంటక్క ఇంకా ఎక్కడికన్న టెంపుల్ కల ఏమన్న వెళ్ళార మరి
ఉమ్ రీసెంట్గా అయితే వెళ్ళలేదు అంతకు ముందు అయితే వెళ్ళింటి టూర్లకి
మ్ హు ఎక్కడికెక్కడికి వెళ్ళారు
కేరళ తమిళనాడు ఇంకా పళని శ్రీరంగ
మ్
అనంతపద్మనాభస్వామి టెంపుల్ మధురై మీనాక్షి టెంపుల్ రామేశ్వరము ధనుష్కోటి
మ్మ్
మ్ తిరుచెందూర్లో సుబ్రహమణ్య స్వామి టెంపుల్కి
చానా రోజులు వెళ్ళినరు అయితే ఆ
అవును మీరు ఎళ్ళలేదా ఎక్కడ
మ్ హు లేదక్క నేను తిరుమల తప్ప ఎక్కడికి వెళ్ళలేదు
అవునా తిరుమల ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినారు
ఆ వెళ్ళి కూడా వన్ ఇయర్ అవుతుంది అక్క దగ్ గ్గర వన్ ఇయర్ ఇంకా కాలేదు అవుతుంది
ఉమ్ బా జరిగింద దర్శనం అప్పుడు
జరిగిందక్క చ్చు కు
ఎక్కువ లేరా
ఉన్నారా జనాలు జనాలు ఎప్పుడుకి ఉంటారు అక్క అక్కడ
ఉమ్
ఈ రోజు లేరు అనేది ఏం ఏం లేదు ప్రతి రోజు ఉంటారు
అకొండ మీద ఏవేమి చూసొచ్చినారు
చ్ మాముూలుగా దేవుని దర్శనం మాత్రమే చేసుకున్నాను అక్క ఆ రోజు మేము పోయిన రోజు అమావాస్య అనే సి టో టికెట్ దొరుక్ కలేదని మేము కిందికి వచ్చి కిందనే రూమ్ లాడ్జ్ తీసుకొని ఒకటి లాడ్జ్ లో మ్ ఇంగ టైం పడుతుంది కదా అనేసి పార్క్ అందుకు వెళ్ళాము మ్ అక్కడే జూ పార్క్ ఉంటేను వెళ్దాం అనేసి ఇంకా వెళ్లినాం ఇంకంతే నేను అక్కడికి పోయి అదొక్కటి తిరుమల స్వామి అంతే ఇంకా ఏమే గని చూడలేదు ఇంతవరకు
సరే సరే
ఇంకా ఏ మక్క లేదక్క బస్సుకెం కాదు నార్మల్ గా కార్ తీసుకొని వెళ్లాం మేము
ఆ మీకు కారు కూడా ఉందా
ఆ ఉంది అక్క రీసెంట్ గా తీసుకున్నాం
అవునా
ఉ అక్కడంటే న సుజుకి అక్క
అవునా
సుజికి సిఎన్ జి
ఉహు కలరు
వైట్ కలర్
ఆ
ఎక్కడికి వెళ్ళినా నార్మల్ గా పక్క కావాలి కదా అనేసి ఇంకా తీసుకున్నా ఇవి బస్సు ఇం ఇంకా ఏదన్నా ట్రైన్ ఇట్లా అన్నా అనుకో మళ్ళీ ఆ నుండి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఇంగ మళ్ళా చాన దూరం ఉంటాయి కదా అక్కడ నుండి మళ్ళీ ఇంకొకటి తీసుకు కొని వేలాల్సి వస్తుంది ఎలాగా మేము పోయే ది కార్ లోనే కాబట్టి ఎక్కడ పోయినా అందుకు కారు తీసుకుంటే ఉంటాది కదా అనేసి ఇంకా అదే తీసేసుకున్నాం
మమ్మల్ని తీసుకోపోండి ఎప్పుడన్నా కార్లో
పోవాలి ఎక్కడికన్నా ఇప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు అనేసి ఎక్కడికి పోలేదు
అవునా హ
మామూలు గా తెచ్చినప్పుడే పోవాలి అనుకుంటిమా ఇమేయకూడదు అనేసి ఇంకా ఎక్కడికి పోలేదు
కార్ కి పూజ చేయిచ్చలేదా మీరు తీసుకొచ్చినాక
పిచ్చినానుఅక్క అప్పుడు గానీ నేను పోలేదు నేను పోకూడదు అనేసి నేను లేక కుండా మా ఆయన కూడా చేపించుకుని వచ్చినాను
అహ్ అ
మా ఆయన వాళ్లా ఫ్రెండ్స్ అందుకు పోయి మా ఇంటి దేవత దగ్గరనే చేపించుకుని అంటే మేము ఇప్పుడికి ఏది తీసుకున్నా మామూలుగా పోవాలనుకున్నా ఆడికే పోయి పూజ చేపించుకుంటామ అందుకనేసి ఆడికె తీసుకొని పోయి అంతే తే హ్మ్
ఏ టెంపుల్కి తీసుకెళ్ళినారు ఊహ్మ్ ఎక్కడది ఆహ
వాళ్ళ సైడు ఇదే నమ్ నంది మధనం వేంపల్లకు ఇట్లా క్రాస్ అవుతుందా ఇట్లా కడప రూట్కీ వస్తుంది
హ్మ్
నంది మండలం ఇవష్ ఇంట్లోస్తాయా ఆడ పైనుంది గుడి ఆ
టెంపుల్
ఉ బాగుంది అక్క
మెయిన్ రోడ్కి ఉంద
ఆ మెయిన్ రోడ్ లోకి ఉంది మెయిన్ రోడ్ లోకి ఉంది పైకి పోవాలి అంటే స్టెప్స్ ఎక్కాలి పైకి అమ్మవారు పైన ఉన్నారు ఇంకా చుట్టూ ఏం లేవు హ్మ్ కొండపైనే ఉన్నారా కిందనే నడుచుకుంటే పోవాలి లేదంటే నడచలేమ అనుకున్న వాళ్ళు వెహికల్స్ ఉన్న కూడా పైకి పోవచ్చు
అవున
అ
అ
తే ప్రతి ఆదివారం ఎక్కువ జనాలు ఉంటారు
అవునా మీ ఇంటి దేవత ఆమె
ఆ ఇంటిదేవతే
ఆహా అవునా అ ఓకే
అందుకే ఏదైనా నార్మల్గా ఆదివారం అనుకో ఇప్పుడన్నా పోవాలనుకున్నా వెళ్తాము ఏదన్నా తెచ్చుకున్నాము ఇట్లా అనుకున్నా గాని ఆడికే పోయి ఏదైనా పూజ చేపించుకోవడం అట్లా పోతాము ఏదన్నా మొక్కుబడి ఉంద అన్నా ఆడికి నాడికి తిరుమలకు ఇంకా అంతే ఉంది దేవత మ గంగమ్మ వెంకటేశ్వర స్వామి
అవునులేండి
మీకు అక్క మీకు మీకే దేవుడు ఇంటి దేవుడు మీకు ఇంటి దేవుడు
మాకా నారాయణ స్వామి
మరి వెళ్ళారా వెళ్ళారా టెంపుల్కి
ఆ వెళ్ళాం
ఊహ్మ్ హ్మ్ రీసెంట్గానేనా రీసెంట్ గానేనా వెళ్ళింది
ఊ రీసెంట్ గానే వెళ్ళొచ్చినాం
ఉ హు
ఉ బాగుంటుంది టెంపుల్
నేను ఎప్పుడు చూలే
ఉ అవున్లేండి ఆ సరే ఓకే అండి